బాగున్నార అండి హలో ఆ బాగున్నా అండి ఏం చేస్తున్నారండి అయిందండి వంట వంట అయిందా శ్రీరామ నవమి బాగా జరుపు కుంటి మండి టెంపుల్ కెళ్తామండి మళ్ళీ మా మా టెంపుల్లో శ్రీరామ నవమి టూ డేస్ చేస్తారండి అ ఇవాళనె పచ్చని ప స్టార్ట్ చేస్ స్తరండి ఇవాళ్ళ పచ్చని పందిర నుంచి అయితే రేపు ఒకటి వరకు మొత్తం ఉంది
అవునండి మాక్కాడ కూడ చేస్తారండి
ఆ ఎట్ ఎట్ల వెళ్తారాండి టెంపుల్కి చాల బాగ చేస్తారండి ఆ వెలితం మేము కూడా చాలా ఇష్టమ అండి అ సమరస్ వస్తుంది కదండి తీర్థయాత్రకి వెళ్త రండి అవునండి తిన్నమండి హా సమ్మర్ వస్తుంది కదండి
వాయిస్ ఎందుకో డబల్ వినిపిస్తుందండి
డబల్ వినిపిస్తుంది డబల్ వినిపిస్తుందా ఇప్పుడండి ఆ ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఓకే అండి రేపు వెళ్తామండి శ్రీరామనవ
హ ఒకే అండి రేపు వెళ్తాంమండి శ్రీరామనవమికి దే అన్నయి
ఇల్లంతా త ముగ్గులు వేసుకొని
నే హు
దీపాలు ముట్టించుకొని అంతా పనంతా కలిపి చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని వెళ్తామండి ఈ శ్రీరామనవమి కి అక్కడ కూడా చాలా బాగా చేస్తారండి శ్రీరామనవమి వేడి
అంత పని అంత
ల దేవుడి
అతి చేసుకొని ఇంట్లో కూడా పూజ చేసుకొని వెళ్తామండి శ్రీరామనవమికి అక్కడ కూడా చాల బాగా చేస్తారండి శ్రీరామనవమి వేడుకలు అవున అండి ఇంకా నాది ఇంటి నుండి కూడా కొన్ని అక్షంతలు కెళ్దాం ఈ శ్రీరామనవమి కూడా స్తారండి
అక్షర డోర్ తీయి పోమ్మ
శ్రీరామ్
డోర్నకల్ కి
హలో హలో హలో హలో హలో హలో ఆ భద్రాచలం చెప్పమ్మ వింటున్న భద్రాచలంలో శ్రీరామనవమి చాలా బాగా చేస్తుంది రండి అవునండి ఆ ఇప్పటికి కూడా అక్కడ ఒక్క నిమిషం లైన్ లో ఉన్ హలో ఆసరాబల్ హలో హలో హలో ఆ ఇప్పటికి కూడా శ్రీరామనామి భద్రాచలంలో చాలా బాగా చేస్తారండి ఇప్పటికి కూడా మన